ఆ
ఆ మనం ఇ గురించి మాట్లాడుతున్నాం
ఆ సినిమాల ఇప్పట్లో ఏ సినిమా బాగా ఆడుతున్నది
ఇప్పట్లో ఏ సినిమా బాగా ఆడుతుంద నాకు తెలియదు కానీ ఇప్పుడు రిలీజ్ అయ్యే సినిమాలు అయితే నాకు తెలుసు
ఏ సినిమా ఇప్పుడు కొత్తగా మనకి
పెద్దది రిలీజ రాతుతే అదా
ఆ అవును చూసినా దాని గురించి చనా అదేదో దాంట్లో అన్నిీ ఎక్కువ క్యారెక్ ఎక్కువ పాత్రలు పోషించినాడు
అవు నను అది సినిమా ఎట్లా ఉంటందో తెలియదు కాని
అ
నాకు తెలిసి అన్ని అన్ని ఉంటే క్యారెక్టర్స్ అసలు మూవీ అర్థం కాదు నాకు తెలిసి
అవునవును సినిమా అనేది ఎలా ఉండాలండి అంటే మనిషి దగ్గరికి తీసుకుపోవాలి సమాచారాన్ని కరెక్ట్గా వాళ్ళ ఉద్దేశానికి కావచ్చు వాళ్ళ అంశాన్ని ఎప్పుడైతే ఇన్ని పాత్రలు ఇన్ని చాలా
ఇన్ని సన్నివేశాలు ఉంటాయో అప్పుడు మనకు నా అర్థం కాదు ఫస్ట్ ఏది చూడలోసరికి ఇది కరెక్టా అది కరెక్టా అది
అవును అభిమానులు అభిమానులకి సందేశం అనేది సరిగ్గా వెళ్ళదు అప్పుడు ఎట్లా ఎట్లా అనిపిస్తుందింటే ఎందుకు ఇంత కరెక్ట్గా లేదు అనిపిస్తుంది
అవును పోయినసారి గేమ్ చేంజర్ కూడా అంతే కదా ఆ ట్రైలర్ లో తప్పక ఇంకేం లేదు అసలు మూవీలో
అవునవును ట్రైలర్ చూపిస్తారు కానీ అక్కడకి వచ్చేసరికి అంత అనిపిించదు ఆ మన
అదే ఏమైతాదో మళ్ళీ ఇవి ఫోర్త్ మూవీకి వెళ్తే తప్ప చెప్పలేం ఈ నాలుగో తేదీ
అవునవును ఇంగా అవునవును అందులోను మొన్నొచ్చిన ఈ ఫ్యామిలీ మూవీ కుటుంబ సమేతంగా ఇది గోదారి గట్టు పైన
అవునవును
ఆ ఆ మూవీ ఎలా ఉందంటే లైక్ చానా బాగుంది మంచి కుటుంబ సమేతంగా చూడొచ్చు
ఇలాంటి సినిమాలు బావుంటాయ్ ఇట్లా ఎట్లాంటి వంటే సీతమ్మ వాకిట్లో చరిమల్లె చెట్టు ఎక్కువ మ వే వెంకటేష్ టీవీ చూడొచ్చు అనమాట ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉంటాయన్నీ
అవును ఆ ఎటు ఎప్పుడైతే మొత్తం కుటుంబం అంతా కలిసి సి ఆహ్లాదంగా
ఇంగా మిగతా అందరి సినిమాల్లో ఇంగా ఫ్యామిలీతో ఎవడు చూడ చండే మహేష్ బావుటి చూడచ్చు ఎన్టిర్టీ చూడొచ్చు
అవునవును ఏయి
బాలయ్య బావుటి అయితే ఈ బాలయ్య బావుటి అయితే ఈ మధ్య అన్ని తలలు నరుకుతున్నాడు కాబట్టి కొంచెం చూడలేము
థీమ్ ఆఫ్ యాక్షన్ అన్నిని కలిపేస్తాయి
అదే అదే ఏమైనంటే తల నరికేస్తాడు
అవునవును ఏయ్ ఒకప్పటి సినిమాలకు ఇప్పటి సినిమాలకు చనా వ్యత్యాసం ఉంది
అవునవును
ఒకప్పటి కథలన్నీ ఎలా ఉంటాయంటే వారి యొక్క అభిప్రాయాలను సందేశాలను ఒక మంచి కథని తీసుకొనచ్చి ప్రేక్షకుల ముందు పెడతారు
అవును ఇప్పుడు అలా లేదు కదా
ఇప్పట్లో అంతా గొడవలు ఎక్కువ పెట్టేసేది ఆ ఎక్కువ అవును ఇలాంటివి పెట్టి ప్రజలను ఆకర్షిస్తున్నారు
అవునవునవును
ఇలాంటివి జరిగేటప్పుడు కొంతవరకు బాగుంటాయి కానీ మనం ఎప్పుడైతే ఒక సందేశాన్ని ప్రజలకు ఇవ్వాలనుకుంటామో అప్పుడు ఆ సందేశాన్ని మనం చేయలేం వాళ్ళ వరకు
అవునా
అప్పుడు ఆ సినిమా అనేది అంత అనుకున్నంత ఆదరణ పొందదు ప్రజల దగ్ గ్గర
అవును ఇప్పుడు బాహుబలే ఉంది దాంట్లో ఏమంతం మా లవ్ సీన్స్ ఏ ఉండవు కానీ ఎంత బాగుంది సినిమా
అవును బాహుబలికి వచ్చేసరికి దాని దర్శకత్వం కావచ్చు ఆ ఒక్కొక్క ఘటన ఆయన ఎలా సార్ ఎలా మనం దాన్ని ఇంకా అవునవును ఇంకా ఎలాంగ టి మనుషులకు ఎలాంటి వ్యక్తికి ఎలాంటి పోషణ ఇవ్వాలి క్యారెక్టర్
అవునవును చాలా బాగా చాలా బాగా చూసుకున్నాడాన్ని
అవును ఆ ప్రతి ఒక్క వ్యక్తి నూరు శాతం ఇచ్చారు ఆ పాత్రకి అందుకే ఆ సినిమా అ గొప్ప ఆదరణ పొందింది
అలాగే ఈ బా బాహుబలి టూ కూడాని అంతే ఇంకా చాలా టైం తీసుకున్నారు వీటిలికి
అవునవును ఆ కథ ఎన్నుకునే విధాంగా కావచ్చు దానికి ఎలాంటి మనకు ప్రదేశాలు అవసరము ఎటువంటి ఆ మనకు డైలాగ్స్ కావలి ఎటువంటి సంగీతం ఉంటే ప్రజలకు ఎక్కువగా పోతాది ఇట్లాంటివన్నీ మంచిగా పెట్టినారు రాజమౌళి
అవునవును డైరెక్టర్ లో కల్లా రాజమౌళి అనుకుంటే ఎస్ఎస్ రాజమౌళి గారి
అవును తనకంటూ లైక్ తనకంటూ ఒక మంచి సంపాది జడాదరణం
అవునవును ఆయన ఇంకా సుకుమార్ కూడా బాగానే తీస్త తోడుగా కానీ అప్పుడప్పుడు బాగుండవు కొన్ని సినిమాలు అంతే
పూరి జగన్నాథ్వి కూడా ఫ్యామిలీ లెక్క ఉంటాయి కొంచెం
అవును అంటే దాంట్లో ఎట్లుంటాయ అంటే ఆయంటి కొంచెం హీరో ఎక్కువ వేయిపిచ్చేస్తాడ అనమాట
అవునవును ఇంకా అవును ఇంకా కొన్ని విలన్ హైప్ చేసే సినిమాలు కూడా కొంచెం బాగుంటాయి
అవును యానిమల్ లాంటి యానిమల్ అయితే బళ్లే ఉంటేది దాంట్లో విలన్కిఎంత అయిపిస్తారు
అవునవును ఇంక ఈ ధృవ
ఆ ఇంకా ఒక రేంజ్ లో ఉంటుంది హీరోకి విలన్ కి కరెక్ట్ టిగిస్తాడు
అవును వాళ్ళకి సేమ్ అత్త వాళ్ళ ఆలోచన జనాలు కావచ్చు చ్చు వాళ్ళ ముంద అడు వేయటం అన్నిట్లో సేమ్
అదే అదే ఇప్పుడు ఇప్పుడు వచ్చే సినిమాలన్నీ అలా లేవు కదా ఇప్పుడు మొన్న ఒక ఎన్టీఆర్దిి ఒకటి రిలీజ్ అయింది కదా సీన్స్ కొన్ని రిలీజ్ అయ్యాయి మొన్న ఆయన బర్త్డేకి రిలీజ్ చేశారు అది అసలుకి సల్దా ఇట్లా ఏంన్నా అవుతున్నాకు అర్థం కాలేదు నాకు కనీసం అదేదో ట్రైలర్ ఉన్నట్టు ఉంది నాకైతే తే
హా అవును ఇం
మా చూస్తే మళ్ళా ఇ గ్లిమ్స్ అంట అది ట్రైలర్ గాదంట గ్లిమ్స్ ఎంత వదులుతారంటే నైన్ మినిట్స్ గ్లిమ్స్ వదులుతా అని చెప్పాడయన
అక్కడొక సందర్భం అక్కడొక సందర్భం తీసేసి వదులుతున్నారు
అదే అదే ఎవరైనా ట్రైలరూ టూ మినిట్స్ లేదా త్రీ మినిట్స్ పెడతారు. మాముూలుగా అయితే కానీ ఆయన డైరెక్టర్ ఏమన్నాడంటే ఏమ ఏం చెప్పాడంటే నేను నైన్ మినిట్స్ పెడతాను తొమ్మిది నిమిషాలు ఇస్తాను మీకు ట్రైలరు చూడండి అన్నాడు
అప్పుడు ఇంక ఆ సగం సినిమా మొత్తం ఇక్కడ్డ్నె చూపిచ్ఛేస్తారు.
అదే గదా ఇంక సినిమా టైమింగ్ ఎంత ఉంటుంది అని అడిగితే ఇప్పుడే చెప్పమది అప్పుడు తెలుస్తుంది మీకు అని చెప్పాడు. ఆ రోజు నుంచి కరెక్ట్గా సంవత్సరం అంటే నెక్స్ట్ ఆయన మళ్ళీ వచ్చే బర్తడేకి సినిమా రిలీజ్ అయిద్ది
ఆయన అభిమాన్ అభిమాన్ నులకు ఉన్న అవునవును అభిమానులకి ఏదైతే ఉంటుందో ఆ ఆతృత ఇవన్నీ తగ్గించేస్తారు ఇంత పెద్ద ట్రైలర్లో వదలడం గానీ అంత టైంని ఇవ్వడం గానీ అభిమానులకు వల కావల్సిన రేంజ్ రీతిలో చేయాలంటే చానా టైం తీసుకోవాలా
అది గాక మనకి ఇప్పుడు కే జీ ఎఫ్ కు నేనే గదా తీసింది ప్రశాంత్ నీలు సేమ్ అదే వైపు ఉంది దీంట్లో దురందర్ వైబ్ వస్తుంది అ ఆన్ని ఆ గ్లిమ్స్ చూసినప్పుడు ఏమనిపిస్తుంద్ ఎందంటే దురంధర వైబ్స్ వచ్చాయ్ ఆయన ఏమంటే పాకిస్తాన్ వెళ్తాడు ఈయన ఆఫ్ఘనిస్తాన్ వెళ్తాడు అంతే
ఆహా ఇంకా ఇకి యష్ మూ యష్ సినిమాలు కూడా ఎటువంటి అంటే మనిషిని మోటివేట్ చేసేస్తాయి.
ఆ అవునవును
మనిషి అనుకున్నది సాధించాలి
అవును అమ్మ మాట తప్పక ఎవరు మాట ఇనొద్దు.
అవును అనుకున్నది ఎంత దూరమైనా పోవాలి తప్పదు.
హ్మ్
ఎక్కడైనా నిలబడి సాధించాలని ఆ ఆబీజములు కావచ్చు.
అవునవును ఆ సీన్లు ఒక రేంజ్ లో ఉంటయ్.
అసలు ఆ హీరోని ఎంచుకున్న ఇప్పుడు అతని అతని శరీరం ఎలా ఉండాలి తన ఫిజిక్ ఇంక ఇవన్నీ చూసి చ చేస్తారు ప్లాన్ ప్రతీ ఎదైతే ప్రతి సీన్ చేస్తారో దానికి పర్ఫ్ ఎట్లుండాలో అట్నే చేపిస్తారు.
అవునవును. కరెక్ట్ గా సరిపోయాడు ఆయన అయితే దానికి‌ యష్‌ అయిత్ తే గ్యారంటీగా కరెక్ట్ సరిపోయాడు మళ్ళీ తీసి సినిమాకి టూ కి కేజిఎఫ్ టూ కి ని బిఏ అది గడ్డం ఉండకూడదు అని చెప్తే ఆయన నేను ఒప్పుకోను నా ఫ్యాన్స్ అందరికీ ఇష్టం ఇది అని చెప్పి ఆయన తీపిచ్చుకోకుండా మళ్ళా సీన్ మార్పిచ్చుకున్నాడంట వ
అవును ఇప్పుడు ప్రేక్షకులకు ఏదైతే బాగా అంటిందో అలాంటి పుతనే అప్పుడు అది ఆదరణ పొందుతాది సినిమా
అవునవును అందుకే గదా ఇప్పుడు ఇంగే సినిమాలో కూడా ఆయన తీసేయట్లేదే
అవునవును ఇప్పుడు వచ్చిన తన ట్రైలర్ కొత్త టాక్సిక్ లో కూడా
ఆ అలాగే ఉన్నాడు లుక్ ఏం చేంజ్ కాల
ఒక సినిమా వస్తుందంటే ఆయన ఇమాజినేషన్ లెవెల్ ఇమాజినేషన్లు చాలా పెద్దగా ఉంటాయి
ఆ టాక్సిక్లో ఏందంటే సలార్ ఉంది అసలు ఎన్ని కలిచిపోయాయో దాంట్లో
అవును ఆ సీన్లు కావచ్చు ఆ వాళ్ళు పెట్టే మ్యూజిక్ సంగీతం కావచ్చు
అదే చాలా బాగుంది
అట్రాక్ట్ చేసేస్తున్నాయి ఆకర్షిస్తేస్తున్నాయి ప్రజలని
అదే ఇప్పుడు పాటలు చూసుకున్నా గాని అసలుకి కే ఏం బాగున్నాయి అసలు ఏం బాలే
పా స పాటలలకు వచ్చేసరికి ఒకప్పటి పాటలకి ఇప్పటి పాటలకి సంబంధం లేదు ఒకప్పుడు వింటాం చాలా ఇష్టంగా ఇప్పటికి వచ్చేసరికి పాటలు ఏమాను ఏము ఉండ
స్కిప్ చేసేస్తాము అంటే తీసేస్తాము వాటిని వచ్చినప్పుడు
ఆ ఓ మంచి మ్యూజిక్ గాని ఏం అనిపిదు సంగీతం ఏదో ఉన్నాయంటే పెడతున్నారు
అంతే సినిమాలో ఉండాల పాటలు ఉండాలి ఎందుకంటే గంటల లెంత పెరగాలి సినిమా దానివల్లకి ఇరవై నిమిషాలు ఎక్కువ వస్తుంది అనే తప్పక ఎవరు ఇప్పుడు సరిగ్గా పాటలే అప్పట్లో పాటలు ఎంత బాగుంటున్నాయో
ఆ అప్పుడు పాటల కోసమే సినిమాలు చూస్తానెటోల్లం
అవునవును అప్పట్లో సినిమా ఇది నీ గుర్తుందా ఇది నువ్వే కావాలి
ఆ
ఆ సినిమాలో పాటలు భలే ఉంటాయి అంతెందుకు జయజానికి నా కలిసి సినిమాలు ఒక్కొక్క పాట కరెక్ట్ సీన్ లో కరెక్ట్ టైమ్ లో ఒక్కొక్క పాట ఇస్తాడు
అవునవును కరెక్టే ప్రతి పాటకు దానికంటూ ఒక స్పెషాలిటీ ఇస్తాడు
మ్మ్ ఇప్పుడు ఇప్పుడు పాటలు ఎట్టుంటాయంటే ఆ కన్నా టూర్ చూసి దుగ అది ఏదో అది కాదు అది ఫస్ట్ఏమైతదంటె అది ఒ సీల్ జరుగుతా ఉంటది అలవాట ఆ సీన్ లో ఒక వడ్డ వె ఆ వడ్డుతో పాఠతుకుంటరు అల్లడ
ఎలా అంటే అర్థం లే
అదే అదే పుష్పాలు కూడాలో వెళ్తాయి పుష్ప పుష్ప అంట అంటాడు పాట వస్తాది పుష్పా రాజ్ ది అవును వెళ్తాయి చ అసలు సరిగ్గానే ఉండవు అసలకి
ఏదో అనుకుంటున్నారు మధ్యలో పెట్టేస్తున్నారు ప్రేక్షకులకి
హుమ్మ్ అదే అదే సరేలే అయితే హుమ్మ్